కి ఇట్లా బాడీ పెయిన్స్ రావడానికి ఏమైనా ఫుడ్ రీజనా మరి
ఫుడ్ ఏమంటుంది ఫుడ్ ఏముండదు ఇగ
మరి ఎందుకు అంటే బ్లడ్ తక్కువ ఉండేయా ఎందుకు నాకు అసలు ఏం అర్థం అయితా లే
లేదు ఒకసారి మనం చెక్ చేస్తే తెలుస్తాది అనేది కాల్సియమా
నేను ఎట్లా అంటే
మ్
స్టడీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇగా ఇ ఇట్లా నొచ్చుకుంటుండద అనుకో కాన్సన్ట్రేషన్ చేసుడు కాదు
ఒ కరెక్ట్హె
ప్లస్ డే మొత్తం ఇప్పుడు ఇ వేరే పని చేస్తూ మనకి ఏమైనా పెయిన్స్ ఉన్నా వేరే పని చెయ్యొచ్చు ఎందుకంటే ముచ్చట పెట్టుకుంటానో ఇట్లో పెట్టుకుంటాను దాని మీీద అంత కాన్సన్ంట్రేషన్ పోదు నొప్పి పైన ఈకా అ చదువుకునేటప్పుడు మొత్తం చెత్త మొత్తం ఒక జాలాలు ఉంచాలి మనం ఎటేట తిరుగుత దాని ఒక చాల పెట్టార ఎది బుక్ మీర కాస్త కుంటాచ్చి కాలం మీద పోస్ ఉంటదికా
కష్టమ అవుతుంది తర్వాత
మళ్ళా డీ మొత్తం కూర్చొని ఉండాల్సి వస్తుది కదా పెయిన్స్ లేకపోతే నాకు ఆ పెయిన్స్ వస్తూ ఉంటే కూర్చు ఆ కూర్చోవడం అవ్వదు ఇంకా తర్వాత ఇట్లా పెయిన్స్ ఉంటే
అ
ఇక చూపించుకుంటే కానీ నేను స్టార్ట్ చదవడం స్టార్ట్ చేస్తా చేస్తా అని ఎక్స్టెండ్ అవుతున్నది ఈ పాటు పోయేస్తే నా హెల్త్ కొంచెం బెట పట్టర్ ఉండదు అనకో ఇప్పుడు మల్లెట్ల చదవ స్టార్ట్ చేస్తే టైమ్ టేబుల్ చేంజ్ ఉంటా ఉంటది ఇట్లా ఐదు సార్ల త తీనుడం ఉండదు
ఫరాక్టే
అ సరిగా నిద్ర ఉండదు ఇంకా అప్పుడు బంక వీకా కూడా అవుతుది ఇక మళ్ళ కొంచెం కొంచెం చిన్న బాగా చిన్నగా చిన్నగా టెన్షన్ ఉంటది నాది ఎట్లా అంటే ఇప్పుడే కొంచెం హెల్త్ మంచిగా ఉన్నది అనుకో ఇక తర్వాత కొంత కొంచెం చెక్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఉన్న రోగంతోనే స్టార్ట్ చేసినాం అనుకో ఇక ఇంతక ముందు నేను ఆ ఇంతకు ముందు నేను ఫేస్ చేసే ఉన్నా
హ
అచ్చా
మొళ అట్టు కాకుండా ఇట్టు కం మధ్యర అయితది
ఆ ఆ మళ్ళీ ఎట్లా అంటే పేరెంట్స్ కూడా దేనికి ఒప్పుకోరు. అది బాదున్నది.
పరిస్ ఉనది మల్ల
కోవాలి ఫస్ట్ ఇట్ల ఎందుకు నోస్తుంది తెలియకుండా ఉండాలి అని తెలిస్తే ఏమైనా జాగ్రత్తగా ఫుడ్ ఏమైన్నా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఈ ఇప్పటి నుండి డైలీ నొప్పి అంటే ఇగా ఇక ఏ పనులు లేకుండా ఎట్టు నడవకుండా ఎవరు ఉండరు.
ఉండరు ఉండరూ పన్ జేయేలే మ పని చేస్తేనే అయితది చదుకోవాలి ప పనిచేయాలి, వంటలు చేయాలి, తిరగాలి అన్ని చేయాలి, అప్పుడే అయితే బాడీ సపోర్ట్ చేస్తే ఫిట్ ఉన్నాట్ మనం ఏదో ఒకటి చిన్న హార్డ్ వర్క్ చేసినా ప్రాబ్లం వస్తుంద్
ఆ నాది ఇప్పుడు అదే బాధ నేను ఇప్పుడు వేరే పని చేసినా నొప్పి తెలవకుండా ఉంటది ఖాళీ గా ఉంటే నొప్పు మీద నొప్పి ఒ తది కాన్సెన్ట్రేషన్
అవును
ఇప్పుడు చదువుకునేటప్పుడు ఇంకెక్కువ అవుతుందని నా ఆలోచన
బరాబర్ అది ఎప్పుడో సల్ సొల్యూషన్ ఎప్పుడో చేయాలి
మ్ నాకు మెడిసిన్ అంటే ఎందుకు బాగా భయం నచ్చదంతా
తీసుకోవాలి మెడిసిన్ తీసుకుంటేనే
ఇగ తీసుకుంటా ఇగ నా లైఫ్ కోసమే గా తీస్ కోవాల్ సిందే
మెడిసెన్ లేకుండా ఇప్పుడు ఏం గాదు తక్కువ ఏమో ఈ జన్ డేషన్లో అన్ని తిండి. కె
అట్లని చేస్తా రేపు ఫ్రైడే రేపు ఫ్రైడే అంటే సాటర్డే సాటర్డే ఏమన్నా పోవాలేమో హాస్పిటల్
ఆటో కి
ఊ
సాటర్డే ఎందుకు ఉ సాటర్డే హాలిడే ఉందా
లేదా
అ
అ అ అటర్డే ఎందుకు హాలిడే ఉంటది
హాలిడే ఉందేమో అంటున్నా ఉందని నాకు కన్ఫర్మ్
రేపు శ్రీరామనవమే
ఆ రేపు హాలిడే
ఆ రేపు హాలిడే అని కాదు కానీ ఇంగా కొంచెం హాస్పిటల్ లో కొంచెము ఇగ డాక్ అట్టే రిటర్న్ రావడం ఇవ్వడం లేట్ ఏ ఉంటది
వస్తారా రారా గ్యారెంటీ లేదు అని
ఊ అట్లా సాటర్డే అయితే బెటర్ అని చూస్తున్నా
ఊహూ
ఊ
చూడాలి ఒకసారి
అని నావల్ల అవ్వట్లేదు అసలు బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయ్ బాడి పెయిన్స్ అని గాదు గని బాడీ పెయిన్స్ అని కాదు కానీ బాగా కా కాళ్ళు నొస్తాయ్
హు
నింద పోయేము
ఎట్లా ప్రాబ్లం
నాకు తెలీదు
ఉహు చూసిన గాబట్టె ఉరుకుతాంటావ్ ఏమి నువ్ చూడాలి ఒకసార్ ది మెడిసిన్ చ్ కంపల్సరీ మెడిసిన్ తీసుకుంటేనే అయితది లేకుంటే కాదు ఒకసారి టె టెస్ట్ చేపిచిండ్రా
మ్మ్
మ్మ్
ఇంగా అదే పని చెయ్యాలి ఇగా
మ్మ్
పని చేస్తా ఇగ సాటర్డే వెళ్తా హాస్ పెట్టేదె వెళ్ళి చూపిచుకుంటా ఆదిలాబాద్
ఆ ఆ ఎస్పేస్ హాస్పిటల్
ఇంగా ఏమో ఇంకెవరినన్నా అడిగి తెలుసుకోవాలి
ఊ
ఆ
ఎవరున్నారు
మా ఫ్రెండ్ ఒకేమి ఉంటది ఇంగేమి ఎవర్ ఇక్కడ హాస్పిటల్ పోయినా గంతే పాట్ మ్మ్ హాస్పిటల్ ఎక్కనన్న అంతే అంటున్నా
ఎవరెవరు ఉన్నారు
ఎవర్ రున్నారు అట్లా అంటలేను అక్కడ ఎవరెవరు ఉన్నారు
ఆదిలాబాదులోన
మ్
ఏ మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ
మ్మ్
వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటది ఇంకా నా కోసం ఎవరు వస్తారు గాని
ఏం చేస్తారు వాళ్ళు
ఒక ఆమెనేమో టీచింగ్ చేస్తున్నది ప్రైవేట్
మ్మ్
ఇంకొక ఆమె ఖాళీగనే ఉంటది ఇంట్లో
ఏం పనిజేస్
ఖాళీగానే ఉంటది ఇంట్లో
ఖాళీ కంటే ఎండుకుంటారు రూమ్ లో
మరి ఏం చేస్తారు వాళ్ళు బాగున్న వాళ్ళు వాళ్ళు బాగున్న వాళ్ళు పని చేయకున్నా కుదురుతది
మ్మ్
వాళ్ళది ఆదిలాబాధే
హ లోకల్ అమ్మే
లోకల్ లోకల్ ఒకామె లో హలో ఇంకొక ఆమె లోకల్ కాదు కొంచెం లోపల ఉంటుంది వాళ్ళ ఊరు కొంచెం పల్లెటూరు
ఎక్కడ
ఆ ఊరు నా కూడా తెలియదు లే బాగాని పలెటూర్ అని తెలుసు అంటే ఒకసారి ఇంతకు ముందు నేన్ పోయిన అయితే అప్పుడు ఆమె చెప్పింది అంటే స్కూల్ కే ళ్ళడానికి అక్కనుండి ఇటు ఇక్కనుండి అటు బస్ క వెళ్తు అంది ఇది అన్నది కొంచం పల్లెటూర్ లనే కదా కొచం టైమింగ్ లేటెట్
హ
ఉ అట్లా
అంటే ఆమె అక్కడ స్కూల్ చెప్తది అళ్ళ ఫన్న హాస్పిటల్ ఉంటందా
ఉ వా వాళ్ళ చెల్లె వాళ్ళ అ రె
బరోబా
కానీ అదిగాన అంటే ఇప్పుడు గైనోకాలజిస్ట్ అవసరం ఉండేకుంటే అడిగిన ఇక ఇప్పుడు ఏ హాస్పిటల్ లో పోవచ్చు టెస్ట్లు నార్మల్ టెస్ట్లకు
ఓకే ఒకసారి అడగు దాంట్లో ఏమన్నా ఉన్నాయేమో జర్నల్స్ పజిషన్
ఏ దానికి ఏముంటాది ఏమో ఎవ్వరు ఇగ అడగాల్సిన్ ఇగో ఎవ్వరనీ అడగల్ గాల్సిన అవసరం లేదు సప్పుడు యాకో పోవాలి ఏ ఏ హాస్పిటల్ ఆ హాస్పిటల్ చూడాలి
ఆల్లె సూత్తరు
వాళ్ళే చూస్తారు
మ్మా ఏమైంది
ఇప్పుడు గైన కాలజిస్ట్ దేనికి అవసరం అంటే ఏమన్న మనం పచ్చల్ ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లమ్ ఉంటే మనకు అవసరం ఇప్పుడు నాక్ ఇలాంటిది నాకు ఆ మధ్యలో కొంచెము, ఇట్లా నార్మల్ గా లేడీస్ కు ఉండే ప్రాబ్లం ఉండి ఉ అట్లా బా బాగా కాళ్ళు నడుమని వస్తుండే
మ్
అట్లేం లేదు వట్టి వట్టిగానే నొస్తున్నాయి
వట్టి వట్టిగానే నొస్తాంటే దానికి ఏమన్నా ఉంటది కదా
ఏమో రాను రాను నా సిచ్యువేషన్
మ్మ్
ఏడికి పోతది ఎటు పోతది తెలుస్తా లేదు
మ్ పెట్వచ్
కాగా నింత బడి పెయిన్స్ సని ఎట్లాని
ఇదే వస్తున్నా
మ్
ఆకలితుందా నిద్ర వస్తుందా
నా ఫేస్ మొత్తం ఎందుకో వాప వచ్చినట్టు అయితుంది ఆ
అదే ప్రాబ్లం
ఫేస్ ఎందుకో వాపూ వచ్చినట్టు అయితుంది
బ్లడ్ తక్కువ ఉం
మ్
బ్లెడ్ తక్కువ ఉందేమో
బ్లడ్ ఆ బ్లడ్ తక్కువ ఉంటే ఎళ్ళ ఎలా వాళ్లి కదా ఫేస్
ఉమ్
ని ఏదు ఒకటిగానే చూించాల హాస్పిటల్ కుదరది నాకు విపరీతంగాన వస్తుంది మరి
హ ఇప్పించుకోవాలి తొందరలో ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఎప్పుడు చోప్ప ఏదు ఎప్పుడ తప్పుడే మెడిసిన్ తీసుకుొని ఉండాలి
అడ
అ
ఎల్లుండి పోతా పోయి మెడిసిన్ తీసుకుంటా సరే మరి
స